హలో హలో
హలో
వినిపిస్తుందా
లేదు
హలో
హలో
అనిపిస్తుందా
ఆ వినిపిస్తుంది
ఆ ఏం చేస్తున్నారు
ఏం చెయలేతు ఉన్నాను
ఉమ్ తిన్నారా
ఉమ్ తిన్నా ను తిన్నావా
ఆ తిన్నా ఏం తిన్నారు
ఇడ్లీ వడా సాంబార్ చట్నీ
ఏంటి డ్లి వడా స్ సాంబార్ చట్నీ పూరి
పూరి మంచిగ తిన్నారా
ఆ తిన్నాం
ఉమ్
బా ఇడ్లీ సాఫ్ట్ ఫుడ్ కదా
ఆ
మ్ పేషన్స్ కంతా అదే కదా పెట్టేది
అవును మేము పేషంట్స్
ఉమ్ అంటే పేషెంట్స్ అంటే పేషెంట్స్ కాదు ఎవరి హెల్త్ బాగలేకపోయినా ఇడ్లీ తిం ఇడ్లీ అయితే ఏం అవ్వదని అందరికి ఇడ్లీనే పెడతారు కదా పేషెంట్స్ కి
ఆ అవును
ఆ లేకపోతే ఇంకా పేషెంట్స్ కి పూరి చపాతి ఇట్లాంటివి పెడతారా
అది మైదా కాబట్టి డైజెస్ట్ కాదు కదా అందుకోసం
ఆ పూరి ఏమ్ మైదాకాదు దోశపిిండి కూడా మైదా కాదు ఆ పుది ఆయిల్ ఎక్కువ ఉంటద్ తి ఇంకా దోస అంటావా దోస తింటే బద్దకం ఎక్కువ
అవును
మ్మ్ తెలుసా దోసెలు ఎక్కువ తింటే బద్ధకం వస్తుందని
మ్మ్
దోస తింటే బద్ధకం అని మీకు తెలుసా
తెలీదండి
మ్మ్ నాకు తెలుసు
మ్మ్ చెప్పండి ఏం చెప్ప కొన్ నేర్చుకుంటాం ఇంకా
హ్మ్ మీకు మీకు రాగిము ద్దా చికెన్ తినడం తెలుసా
ఆ తెలుసండి బా తింటా
అవునా
మీరు తింటారా
హ్మ్ నేను ఎప్పుడు తినలేదండి రాయి ముద్ద చికెన్ అట్లా నాన్ వెజ్ అంతా రాగి ముద్ద చట్నీ తిన్నా అండి నేను
రాగి ముద్ద చెట్నీ ఏందీ
ఏ ఎంత బాగుంటుంది రాగి ముద్ద చట్నీ
ఆ
మరి దాంట్లోకి ఏదో ఒక కర్రీ కూడా చేస్తారు
హ్మ్
హ్మ్ ఆలు పొటాటా కాంబినేషన్ కర్రీ కూడా బాంటుంది
ఆ
ఆ ఇంకేంటి ఏమైనా ఫెస్టివల్స్ తెలుసా మీకు అవును మీకు గంగమ్మ జాతర తెలుసా
ఆ తెలుసండి మా ఊరి చె తిరుపతి కొంగమ్మ
సైడేనా తిరుపతి గంగమ్మ
హ్మ్
హ్మ్ తెలుసా బాగా జరుగుతుందా
హ్మ్ బ అ జరుగుతుందండి ఇయర్లీ ఇయర్లీ వన్సు త్రీ ఫోర్ డేస్ అది
ఇ ఫోర్ డేసా
హ్మ్ మా ఊర్లో అయితే ఫస్ట్ డ్ ఫస్ట్ డే వచ్చేసి ఆ స్టేజ్ ప్రోగ్రామ్స్ పెడతారు అంటే పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ఉంటారు ఒకవైపు ఈతి విద జబర్దస్త్ లో యాక్ట్ చేసేవొళ్ళు
ఆ
వాళ్ళందరినీ పిలిచి
ఆ
కుప్పమ్మ మధ్యలో అక్కడ స్టేజ్ వేసి వాళ్ళ దగ్గర పర్ఫార్మెన్స్ చేపించేది.
ఫస్ట్ అవన్నీ స్టార్ట్ చేస్తారా
అది ఫ డే వన్
ఆ జాతర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది.
డే టూ లో దేవుని తీసుకోని వస్తారు దేవుడు అంటే దేవుని తల ఉండదు
అవునా అంటే అమ్మవారికి ఎప్పుడు తల్ల ఉన్నద్ దా ఇప్పుడు ఉంటుంది కదా ఇప్పుడు అమ్మవారు ఉంటుంది అమ్మవారికో అమ్మవారికి ఒక గుడి ఉంటుంది కదా
గుడి ఉంటుంది అమ్మవడి బాడీ మాత్రం ఉంటుంది తల ఉండదు
ఏంటి అలా ఉంటుందా
ఆ ఆ తలమా ఎప్పుడైతే జాతర జరుపుకుంటామో
ఆ
అప్పు ఆ రో ముందు రోజు తెచ్చి పెడతారు అంతే
ఆ ఆ తర్వాత మరి అసలు తల ఎందుకు తీసేస్తారు.
అలా అంటే అది ఆ అమ్మకి ఎక్కువ ఆకలెస్తుంది ఇది ముందు పెద్దోళ్ళు ఎట్ల చెప్పినారంటే ఒక్కో తిరుపతి దగ్గర ఏదో ఊర్లో ఆ అమ్మ ఉన్నప్పుడు
ఆ
ఆ జాతర ఆయమ్మ జాతర జరుపుతున్నప్పుడు ఒక గర్భిణి లోపల బిడ్డ ఆ గర్బ్యమ్మ చనిపో పోయినాదండి.
అలా మనుషుల్లంతా అంటే తినేసేలాగా శాంతం లేకుండా అలా ఉంటుందంట కదా
ఆ అందుకోసం ఆమ్మ ఆ గంగమ్నని ఎత్తుకుని వెళ్ళి ఊరు బయట వదిలేస్తారు.
ఆ వదిలేసి
వదిలేసిన తర్వాత తర్వాత వాళ్ళ ఊరికి అప్పటి నుంచి కూడా ఏది మంచి జరగదు.
అవునా
అందుకు ఏం చేస్తారు మళ్ళీ ఆ ఆ అమ్మను వెళ్ళి పిలిస్తే మళ్ళీ అమ్మ రాను అని చెప్తుంది మీరు నన్ బయటకు ఆ గంటేసినారు కదా నేను ఎందుకు వస్తాను అని చెప్తుందంట
నిజంగా అలా జరుగుతుంద అదంతా అలా చెప్పింటారు దేవతలు
ఆ చెప్పింటారు.
మీరు నమ్ముతారా అట్లా
ఆ నమ్ముత
ఆ మరి ఇంకోటి ఏమో గంగమ్మ జాతరకి టీ అదేమి ఆ
అమ్మని పిలిస్తే ఆమె రాకుండా ఉండేంత దానికి ఏం చేస్తారంటే ఆవి ఆమె ఎక్కడందో అక్కడే వెళ్ళి ఆయమ్మకి గుడి కడతారు
ఏంటి అట్లా ఇయర్ ఇయర్ కడతారాయా
అప్పుట్లో
అప్పుట్ ట్లోనా అదే కదా
ఆ అమ్మ ఆడే ఉంటుంది కాబో ఒకే దగ్గరు అమ్మను ఎక్కడైతే వదిలేసినారో అక్కడే ఉంటుంది అక్కడ్ నుంచి రాను అనిన దానికి అక్కడే గుడి కట్నారామెకి
ఎక్కడా
తిరుపతి దగ్గర
అవునా ఆ ఆమె ఆమి వెంకటేశ్వర స్వామికి చెల్లి అంట కదా
ఆ అవును అవును
ఆ నేనూ విన్నా ఎక్కడో
ఉమ్ ఆమెకి మళ్ళీ ఏద్ తల తీయేస్తారు అప్పుడు
ఆ అవును మరి ఏదో చంప తీసేయడమో ఏమో చంప నరకడమో ఏమో
అదే తలధ్ తల ఆ అమ్మని తల పెట్టినవుడు మళ్ళీ జాతర జరిపినప్పుడు అంతా తల పెడతారు
ఆ మరి దేవుడికేమో ఎన్ని బలిస్తా రు ఎంత బ్లడ్ పోతద్ది అదేమీ దేవుడికి పె చ గంగమ్మ జ గంగమ్మ ఉంటుంది కదా ఆమె తలపై దాకా కోసి అవేమో బలిచ్చి రక్తం అంతా ఆమె పై నుంచి కింద పడేలాగా చేసారు కదా
అవున్ అవునవును
గంతట్లా
ఆ అంతా చూసాం
మ్ అంటే మీ మీ దగ్ మీ ఊరి దగ్గరే కాబట్టి మీకు తెలిసింటాదిలే మ్ ఎళ్తారా మీరు ఎప్పుడూ గంగమ్మ జాత్ క్కడికి
ఆ ఎప్పుడు ఎంత అండి ఆమె కోసము అబ్ అబ్బాయిలు అమ్మాయిలు వేషం వేసుకొని అమ్మాయిలు అబ్బాయిలు వేషం వేసుకొని ఎల్లి మొక్కుంటారు
అవును అవును ఇదేంటి నేను కూడా ఎక్కడో ఏ సినిమాలోనో చూసా కానీ ఏ సినిమా అంటే అది ఏమో సినిమాలో ఉంది అబ్బాయిలకి అమ్మాయి వేషం వేయిచ్చి అంటే పట్టులంగా జాకెట్లు వేసిచ్చి చీర కట్టిచ్చి
ఔ
అబ్బాయిలకి ఇయర్ రింగ్స్ పెట్టి బొట్టు పెట్టి
అ అవునవును అట్లా పెట్టి ఆమ్ దగ్గరికి వెళ్ళి మొక్ కొంటారు
ఎందుకలా అంటే ఏంది అబ్బాయిలకి అమ్మాయిల వేషం వేపిస్తారా
ఆ అమ్మాయిల్కి అబ్ అబ్బాయిల వేషం వేపిస్తారు
ఆ వేపిచ్చి అంటే అలా అందరు కచ్చితంగా వేసుకోవాల్నా
ఆహా ఇష్టముఉండే వాళ్ళు మా త్రమే
అలా వేసుకొని దేవుడి దగ్గరకి ఏళ్ళాలా
ఆ దేవుడి దగ్గర్కేల్లి మోక్ కొనీ అట్లా మొక్కుంటే అట్ ఇట్లా ఇది చేసుకుంటే దేవునికి ఆ మంచి జరుగుతుందని అందరూ నమ్ముతారు
హ్మ్ ఆ అన్ని రోజులు జరిగిన తర్వాత అంటే అది జరిగేది కుప్పంలోనా
కుప్పము తిరుపతి ప్రతి ఒక్క దగ్గర గంగమ్మ గుడి ఎక్కడంద అక్కడ ఎక్కడ చేస్తారు గంగమ్మ అమ్మ ఎక్కడ ఉంటే అక్కడ చేస్తారు
అలానా మళ్ళీ తిరుపతి నుంచి సారే వస్తుంది అంటారు
ఆ అవును వాళ్ళన్న వాళ్ళ అన్న పంపిస్తారు
ఆ ఎవరికైనా అంతే కదా అన్నయ్య కదా పొప్పిచ్చేది సారా
హ్మ్
హ్మ్ ఆ ఈ వద్ద చూసా నేను ఎక్కడో ఆ రీల్స్ లో అనుకుంటా ఆ పిల్లో స్ తను చెల్లి మళ్ళీ వచ్చే ఏడాదికి సార తీసుకొని వస్తా అని చెప్పి
హ్మ్
హ్మ్మ్ ఆ ఇంకా అలా అంత అయిపోయిన తర్వాత అంటే మీరు బంధువుల్ని పిలిచి
అదే అప్పుడు మె మెయిన్ జాతరప్పుడు దేవుణ్ణి ఆ ప్రతి టౌన్ లో ప్రతి ఒక్క వీధికి తిప్పుతారు
ఆ చాలా పెద్దగా ప్రిపేర్ చేస్త సారు కదా గంగమ్మని ఆ మళ్ళీ ఏమో కిరీ కం తీసి కిరీటం పెట్టి అది కూడా చూసా నేను
ఆమె ఆమె తలను మాత్రము ఆ ఒ మా కుప్పం వీధి వీధి తిప్పి ఆమెకే ఆమె ముందరే అన్నీ బలిస్తారు. కోడి మేక
ఆ
ఆ దున్నపోతు
ఆ దు దున్న పోతున్ బలిస్తారా గంగమ్మ కి
అన్ని ఇస్తారు
అది బలిచ్చేది పెద్దమ్మ తల్లికి గదా
అదే గంగమ్మ కి కూడా ఇస్తరూ
గంగమ్మ కి కూడా ఇస్తారా అం అంటే అమ్మవార్లకి ఇస్తారనుకో కానీ మెయిన్ అయితే పెద్దమ్మ తల్లికి
ఆ ఇటు ఇటు
పెద్దమ్మ తల్లి ఎవరకో శాపం పెడుతుందంట అలా అతన్ని నాది కీ దున్నపోతున్నదా కాాలి అని చెప్పి ఏమో
ఆ
తెలుసా మీ కదీ
ఆహా నాకది తెలీదు.
హ్మ్ ఆ గంగమ్మ జాతర ఆ మరి నాన్ వెజ్జు అదంత తినేది
ఆ ఆ దేవుణ్ణి అగ్నిగుండంలోకి ఎత్తుకువెళ్ళేది
గంగమ్ని అగ్నిగుండంలో కి ఎత్కెళ్తారా
ఆ
అలా అంతా జరిగేది పీర్ల పండగ అంటారే దానికి కదా జరిగేది అట్లా అగ్నిగుండము అని
అంట్ అ దీనికి కూడా జరుగుతుంది అంటే ఏ సమ సంవత్సరానికి ఒకసారి వస్తాడు కదా దేవుడు
వస్తారా
ఆ నడుస్తారు దేవుని ఎత్తుకొని నడుస్తారు దే మళ్ళీ దేవుని దేవుని మొక్క్కకొని నడుస్తారు.
ఇంత జరుగుతుందా గంగమ్మ జాతర
ఆ తర్వాత బ ఆడబలి ఇచ్చిన దీన్ని ఇంటికి ఎత్తుకొని వచ్చి క్లీన్ చేసి బ బంధువులందరినీ పిలిచి ఇంక భోజనాలన్నీ ఏ ఇ
చూడాల్లప్పా అట్లా ఒక్కసారైనా గంగమ్మ జాతర ఎట్లా చేస్తారు చాలా పెద్దగా తయారు చేసి గంగమ్మని
హ్మ్
హ్మ్ సరే అయితే
హ్మ్
హ్మ్